బాన్నామండి ఓకే మీరు ఎక్కడైనా ప్రయాణం కా అంటే టూర్స్ లేకపోతే ప్రయాణాలు చే
ఆ చేసామండి. ఈ మధ్యలో అంటే నేను ఈ సంవత్సరం ఏం చేయలేదండి. కాకపోతే పోయిన సంవత్సరం చేశానండి. తిరుపతికి వెళ్ళామండి.
అవునా అండి
కొన్నాల్ తిరుపతికి వెళ్ళామండి. మా కుటుంబంలోని మొ త్తము ముప్పై ఐదు మందిమి కలిసి వెళ్ళామండి
అవునా అండి మీకు ప్రయాణాలంటే చాలా ఇష్టమా
అవునండి చాలా ఇష్టం అండి ఈ సం అవునా అండి ఈ సంవత్సరం కూడా మేము వెళ్దాం అనుకున్నామండి షిరిడీకి కాకపోతే కాస్ ఈ ఈ సంవత్సరం వాతావరణం చాలా వేడి గా ఉంది కదా అండి ఎండలు కొంచెం చాలా గొడుతున్నాయి కదా
అవునండి అవును
ఆ డైలీ ఒక నలభై ఆరు నలభై ఏడు డిగ్రీల ఎండా ఉన్నది కాబట్టి ఈ సమయంలో చిన్న పిల్లల్లు పట్టుకొని ప్రయాణం చేయడం చాలా కష్టం కదా ఆ అదే అండి అందుకే సంవత్సరం యాత్రలు చేసుకున్నామండి
మంచి పని చేసినారు ఆ అంటే మీకు దగ్గరలో ఏమన్నా ప్రసిద్ధ దేవాలయాలు ఉ
హా ఆ ఉ ఉన్నా ఉన్నాయండి మాకు దగ్గర్లో వేములవాడ వేములవాడ అంటే అక్కడా ఎవరంటె శి శివుని శివుని ఆలయం అండి అది
అవునా అండి
అది వేములవాడ ఉందండి కొండగట్టు ఉందండి కొండగట్టు దగ్గర్నె మో హనుమాన్ హనుమాన్ ఆలయం అండి అది ఆ అక్కడికి వెళ్ళాంమండి మేము
ఆ మేము మా కూడా అండి దగ్గర్లో లేపాక్షి తర్వాత తిమ్మమ్మ మరి మాను
ఆహా
ఇకా చాలా అంటే బి ప్రదేశాలు విశిష్ట ప్రదేశాలయితే ఉన్నాయి దేవాలయాలు ఆ దగ్గరలో మాకు ఏదైత్ ఏందో కోనా లక్ష్మీనరసింహ స్వామి గుడి కూడా ఉందండి
ఆహా
ఆ మేము కూడా ఈ ఈ సంవత్సరం అయితే ఎక్కడికి వెళ్ళలేదు మీరు ఏదైత్ కొన్ని ఈ వాతావరణం చాలా ఇబ్బంది పెడుతుంది పిల్లల్నీ ఎత్తుకొని తర్వాత వెళ్ళాలంటే చాలా కష్టం మనలాంటి వాళ్ళు తట్టుకోవడమే కష్టంగా ఉంది అలాంటిది చిన్నపిల్లలంటే చాలా కష్టం కదండి
అవునవునండి
ఆ అంతే కాకుండా మీకు గుల్ల అంటే ఏ ఏ గుళ్ళకు వెళ్ళారండి డి స్వాముల పేర్లేమైన చెప్పగలరా
ఆ చెప్తానండి మాకు మళ్ళీ ఇక్కడ దగ్గరలో మాకు గూడెం గుట్ట అని ఒకటి ఉంటదండి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉన్ టాడండి ఆ ఇక్కడికి మళ్ళీ మా ఇంటి దగ్గర కూడా నిన్న కూడా మేము మొత్త మార్నింగ్ వెళ్ళామండి టెంపుల్కి శివాలయం ఉందండి మాకు దగ్గర్లో ఆ శి శివాలయం హనుమాన్ అండ్ ఇంకోటి అమ్మవార్ టెంపుల్ కామాఖ్య అమ్మవార అని ఇక్కడ మాకు దగ్గరలో ఉంది నిన్న నిన్న శనివారం కదా అండి అ వెళ్ళి దర్శనం చేస్ కొనొచ్చామండి
అవునా అండి మాకు కూడా మా చుట్టుపక్కల తే ఆ కొంక్ ఒక మల్లీశ్వరుడు తర్వాత ఆరవేటి పెదయ్యస్వామి అట్లా మా ఇంటి దేవుళ్ళు అంతే ఉన్నారు. మా ఇంటి చుట్టుపక్కల
ఆ
అంతే మేము కూడా టెంపుల్స్ కి నిన్న ఈ రోజు వెళ్ళాము. ఎందుకంటే మాకు ఇంటి వారం, కాబట్టి ఆ గుడికైతే వెళ్ళాము
ఆహా
ఆ విధంగా అంటే దేవాలయాల్ తిన్నప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందో కదండి
అవునండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నండి
అంతే కాకుండా దేవాలయల కట్టడాలు తర్వాత ఆ పురాతన వస్తువులు ఏవైతే ఉన్నాయో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
అవునవునండి
అవ్ కూడా దేవాలయ వాతావరణమే ఆహ్లాదకరంగా మనశ్శాంతిగా ఉంటుంది.
అవునవునండి. మరియు చెప్పాలంటే మాకు ఇంకొక రెండు గంటల ప్రయాణం చేస్తే మాకు ఇక్కడ ఇం ఇంకా చాలా అదిండి. వరంగల్ అని ఉంటదండి. అక్కడనయితే మనకు వేయి స్తంభాల గుడి
అవునులేండి
రామప్ప గుడి మనం తెలంగాణ చరిత్ చిత్రగింట చదివినట్టయితే, దాంట్లో ఈ గుళ్ళు కంపల్సరీగా ఉంటాయండి. థౌజండ్ పిల్లర్ టెంపుల్స్ అంటారు. వేసి స్థంబాల గుడి అండ్ రామప్ప టెంపు భద్రకాళి టెంపుల్ ఇవైతే చాలా చోట్ల వస్తాయి అండి మనం మనం హిస్టరీ చదివితే మాత్రం మాత్రం చాలా చోట్ల ఇవి చాలా ప్రసిద్ధయిన గుళ్ళు అండి
అంతే కడా మా వైపు కూడా అనంతపురం లో ఇస్కాన్ టెంపుల్ ఉందండి బాగా చాలా ప్రసిద్ధమైంది చాలా బాగుంటుంది అంతే కాకుండా ఇప్పు ఇప్పుడే లేపాక్షి తర్వాత ఆ అవి అయితే గుళ్ళు అయితే అక్కడ లేపాక్షిలో ఒక స్తంభం కింది నుంచి కూడా మనకు వేలాడుతూ ఉంటుందండి మనం కింద నుంచి పేపరు తీస్తే కూడా
ఆ ఆహా చాలా ఆశ్చర్యంగా ఉంది అండి
అవునండి తర్వాత ఏకా శిల ఆ ఆయన నంది నంది విగ్రహం కూడా ఉందండి
న
చాలా పెద్ద విగ్రహం అట్లా చాలా ప్రసిద్ధమైన దేవాలయాలు తర్వాత ఎన్నో విశేష తెలగా కనుక అయిన దేవాలయాలు అయితే ఉన్నాయండి కు
ఆ మా దగ్గర కూడా ఒకటి ఇస్కాం టెంపుల్ అని ఉందండి మల్ల మల్లన్న స్వామి టెంపుల్ అండి అయితే అక్కడ ఏంటంటే బోనాలు చేస్తారు కదండి బోనా ఆ అదే అట్లా చేస్తారండి అంటే అక్కడ ప్రసాదం నైవేద్యంగా ఏం చేస్తారంటే ఒక నాలుగైదు కిలోలతోని బియ్యం ఒక నాలుగైదు కిలోల బియ్యం ఆ ఇంకా దాంట్లోకి ఈ దాంట్లో ఒక పాలు పాలు బెల్లం అండి ఇంకా ఈ మూడిటితోనే అక్కడ నత్ నైవేద్యం చేసి దేవుని సమర్పిస్తారండి అది ఎప్పుడుంటే చలికాలంలో డిసెంబర్ టైం లో ఇలా ఆ ఇలా బోనాలు సమర్పిస్తామండి అవునండి బోనాలండి మళ్ళీ ఇంకొకటి విశిష్టత ఎందంటే అక్కడ మేము అప్పుడే మనకు చలికాలంలోనే అన్ని ఎక్కువగా కూర కాయలు తాయ్గా తంది ఆక్ ఆక్ కూరగాయలు మేము అక్కడచి ల చిక్కుడుగాయలు వంకాయలు అన్ని రకాలు అన్ని రకాల కూరలు అన్ని రకాల కూరగాయలతో ఒకటే కూర చేస్తామండి మళ్ళీ ఆ కూరగాయల ఆ కర్రీ అయినా కూడా మేము ఫోన్కయ్యమండి అక్కడ గుడి దగ్గర కదండి పునికేయడం ఉండదు మనం అంటే కర్రీ కర్రీ చేయడమే కాకపోతే లైట్ గా పైన నుంచి ఆయిల్ వేయడం ఆ అలా చేస్తామండి ఆ అవునండి అ
ఆ ఓకే అదే మాసైడ్ అయితే బానం అంటారు బోనం అనరు మేము కూడా అంటే సమ్మర్ లో చేసుకుంటాము బాణాలు
ఆహా
ఈప్ ఉగాది అయిపోయినా మరుసట రోజు లేకపోతే ఆ అట్లా రెండు రోజుల తర్వాత్ త మేము ఈ యొక్క పెద్దమ్మ తల్లి ఊర్ దేవత గ్రామ దేవత ఉంట్ టుది కద్
ఆ అవునండి
గ్రామ దేవతకి ఎట్లా కొ ట్టేళ్ళు తర్వాత కూళ్ళు బలిచ్చి
ఆహా
బోనాలని సెలబ్రేట్ చేసుకుంటాం
అవునా
అవునండి
ఆ ఇప్పుడైనా ఇలా ఖైరతబాద్ వినాయకుడి దగ్గరికి అలా ఎప్పుడైనా వెళ్లారా అండి మరి
లేదండి మాకు చాలా దూరం కదండి మా చుట్టుపక్కల మేము కూడా మాకు ఉన్నంతలో చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకు
అవునా అండి ఎక్కడున్న దేవుడేనండి మనకి ఆ దేవునికి పూజ చేస్తే ఎప్పు ప్పుడైనా ఏ చోట అయినా మనకు ప్రశాంతంగానే ఉంటుందండి
అంతేకాకుండా అండి ఉగాది ఆ సమయాల్లో అయితే మా ఊర్లో మా ఇంటి దేవుళ్ళు ఉంటారు కదండి
ఆహా
పాముల్ని ఆ రోజు రాత్రి ఏడు లేకపోతే ఎనిమిది గంటల నుంచి తెల్లవారు జామున ఐదు గంటల వరకు కు స్వామిని ఊర అంతా తి పుతుమ్ మెరవని చేస్తూ
ఆహా అవునా అండి అ
ఆ రోజు అసలు పిల్లలు పెద్దలు ఎవ్వరూ పడుకోరండి.
అవునా చాలా బాగుందండి ఆ
దగ్గర ఒక అరగంట టైం పడుతుంది. ప్రతొక్క ఇంటి దగ దగ్గర వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన టెంకాయి బియ్యం బ్యాళ్లు తర్వాత స్వామికిచ్చే ఏదైనా కానుకలు కావచ్చు
ఆ
అక్కడ గురువయ్యలంటె మీకు తెలుస అండి?
ఆహా తెలీదండి
అంటే పల పర్టీకలర్ కస్ట్ వాళ్ళకైతే ఈ యొక్క గురువయ్యలు ఉంటారు
ఆహా
వాళ్ళు ఆ స్వామి దగ్గర ఆహ్ ఆడ తుంటే పక్కన వాళ్ళు కూడా ఊ ఆ యొక్క ఆనందానికి చిందులేస్తారు అంత ఆనందంగా అంత ర రమణీయంగా ఉంటుంది
అవునా
ఆ విధంగా దేవాలయాలు దేవుళ్ళ అంటే యొక్క ఇప్పటి ది జనరేషన్ కి తక్కువ అయిపోయారండి దేవుళ్ళకి దేవాలయకి వెళ్ళే వాళ్ళు ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉంటయి.
అవునవునండి ఇదంతా మన పద్ధతి సాంప్రదాయాలు కదా అండి ఇవన్నీ ఇవన్నీ ఖచ్చితంగా మనం ప్రతి సంవత్సరం సంవత్సరం పాటించడం మనకు చాలా అవసరం అండి ఆ మన ద్వారా మళ్ళీ మన పిల్లలకి కూడా అదే అండి మన ద్వారా మన పిల్లలకి అది తెలియజేయడం కూడా అవి చాలా అవసరం అండి
అవునండి అవును
అవును
అంటే దేవుళ్ళు దేవాలయాలు మన పురాతన ఏదైతే విశిత్తత ఉందో అది మన పిల్లలకి తెలి చేయాలి మనమే
అవునండి అది మన బాధ్యత కూడానండి
నా బాధ్యత ఖచ్చితంగా నేను కూడా ఒప్పుకుంటున్నానండి మీతో ఏకీభవిస్తున్నాను
చాలా సంతోషం అండి
చాలా సంతోషంగా ఉందండి
అవునవునండి
ఎ కా దేవుళ్ళు ప్రతి ఒక్క చోట ఏదో ఒక రూపంలో మనకి దర్శ తర్ మీ
అవునండి
మనం భక్తి శద్రలతో
అవును అవునండి ఇంకా చెప్పాలంటే అసలు ఇంకా చెప్పాలంటే అసలు మనం మన అమ్మ నాన్నలే మనకి అన్నిటికంటే దైవం అండి వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టకుండా ప్రతి ఒ క్క మూమెంట్ కూడా వాళ్ళని సంతోషపరుస్తూ వాళ్ళని మంచిగా చూసుకోవడం అది మన కర్తవ్యం అండి
అవునండి బాగా చెప్పారు దేవాలయాల గురి చి బాగా తెలుసుకున్నాం కదండి
అవునండి ఆ ధన్యవాదాలు అండి